హలో
ఏం చేస్తున్నరండి
ఎమి లేదండి
తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా
మేము తిన్నం ఎం కురా
అది చికెన్ బిర్యానీ అండి
అవునా నీక్ చి నువ్వు చికెన్ బిర్యానీ చేస్తవ బయటికి పోయి తిన్నావా
బయటికి పోయే తిని వచ్చిన అండి ఇయ్యాల
అవునా దాని పేరు తెలుసా అంటే రెస్టారెంట్లో
ఆ చికెన్ ట్వంటిస్
అవునా ఆ రెస్టారెంట్ కూడా ఉందా నాకు తెలియదు అది
తెలియదా ఇక్కడుంది మా కాడ ఉన్నదండి
అవునా రాజుగారికి కుండ బిర్యానీ తెలుసా మీకు
మా గవన్ని తెలువదు అండి
అంటే అది కూడా ఒక రెస్టారెంట్ లాగానే కదా
అర్థం కాలేదండి
అది కూడా ఒక రెస్టారెంట్ లగానే కదండి చికెన్ బిర్యానీ కుండ బిర్యాని అంటే ఉంటదండి
ఆ అవునా
అవును
మాకు అయ్యాన్ని తెలియదండి మేము చిన్న చిన్న వాట్లకు పోతామండి పెద్ద పెద్ద వాట్లల్లకు పోమండి
పెద్ద అంటే ఎప్పుడన్నా ఒక్కసారి కూడా పోలేదా
పోలెదండి
మండి తిన్నారా మీరు
ఆ మండి తిన్నామండి నేను మా స్నేహితురాలీ తోటి తిన్నాఅండి మండిీ తెలుసా నీకు
అవునా ఏన్ని సార్ల తిన్నారండి మీరు మొత్తం
నేను ఒక పదిసార్ల తినోచ్చండి
పదిసార్ల అహా నేను ఒకటే ఒకసారి తిన్న
అవునా నేను పదిసార్ల తినో చ్చండి మళ్ళా మా స్నేహితురాలీతోనైతే స్పెషల్ గా పోయి తిన్నా అండి నినైతే
అవునా
ఆ
ఏ స్నేహితురాలండి
ఆమె మాకడికి వస్తదని అంటే వెళ్ళి తినేసి వచ్చామండి మేము
అవునా మరి ఎవరు వినిపించ్చిర్రు మీ స్నేహితురాలా నువ్వ
ఈకామె ఎప్పుడు తినిపీదండి
పీస్ద పీస్ది అంటే మీనింగ్ తెలుసా మీకు
అంటే పైసలు పెట్టరు
అవున
ఆహా ఎప్పుడు ఎప్పుడు మనం తని విత్తనే తింటదట అమే అయితే
అవునా మరి అంత పిస్ దాంతో మీరు స్నేహం ఎందుకు చేస్తున్నారు
ఈ కొన్ని కొన్ని సార్ల కొన్ని కొన్ని అవసరాలు వస్తాయి కదండి కొందరితోని
అంటే అవసరాలు వస్తాయని స్నేహం చేస్తున్నార
ఎస్ అండి అవునండి
వామ్మో మరి పీ ఇదేనా నీకు ఎట్ల పెడుతది అవసరం వచ్చిన ఎట్ల చేతుంది
అంటే వేరే పనులు ఏం చేయకుంటే నాకు అంటే చదువు విషయంలో అయినా విషయంలో అయినా వసరనికి వస్తందగా
అట్ల అంటారా అంటే పీస్ ఆ విషయంలో పీస్ది కాద
ఆ విషయంలో పీస్ది కదండి ఆ ప విష ఆ విషయంలో మంచిది చాలా చదువు విషయంలో అయితే వెనకకి రాదండి
అవునా
విషయాలలో అయితే వెనకాకి వచ్చేస్తది
పైసల కాడ అంటేన
పైసలు కానే వెనకకు వస్తది
అచ్చ
ఆ
నేను చెప్పా అని మరి మీ స్నే ఇట్లాంటున్నాడు మీ స్నేహితుడు అని ఏమనుకోద
ఏమనుకుంటది ఏమనుకోదు జస్ట్ లైట్ అనుకోని సప్పుడేకోకుంటారు ఆ అంటే నేనే కదా అం నేనే కద అన అండి అన్నది వేరేటోలు అయితే ఎవ్వరు కాదు కదా
మీరైనా మీరన్నారనీ కూడా ఫీల్ అయితారు కదా అట్లాంటే
ఫీ ఫీల్ అయిత ఫీల్ అయీ తారు కంద ఐటోళ్ళు అవుతారండి ఇష్టం ఉంటే ఎందుకు అవుతారండి ఎవ్వరు గారు
అచ్చా ఇష్టం ఉన్న కన్నె పిల్లల ఫీల్ అట్ల ఎక్కువ అవుతారు
అవునా అంటే మీకు స్నేహితురాలు ఎవర అంటున్నా అండి అట్లా ఫీల్ అయ్యలా మీకు మీ విషయంలో
మా విషయంలో ఫీల్ అయ్యారంటే ఒక స్నేహితురాలు అయితే చి చిటికి మాటక అయితది ఇగా మరి అంత ఘోరం కూడ కావోద్దు ఏడుపోస్తది ఇగ అంత ఘోరంగా అయితది ఆమె
ఎందుకు ఈ విషయాల ఎలా అవుతదండి
చిన్న చిన్న వాటికి కూడా ఫీల్ అయితది ఇప్పుడు ఆమె ఏమన్న కొనిచ్చింది అనుకో నాకొద్దు నాకు వద్దు అని అన్నాను అనుకో దాన్ని కూడా ఫీల్ అవుతంది ఒకసారి ఏమై
కొందరు అట్లే ఉంటారు కదా అండి
వామో ఒకసారి ఏమైందంటే డీమాట్కేరినము మేమందరాం అయితే నాకు చెప్పులు తీసుకుంటాను అన్నది అరే నా చెప్పులొద్దువ్వవుందు తీసుకోవి నాకు నాకు వద్దు నేను తీసుకుంటే ఎప్పుడైనా నాకు పైసలు అప్పుడు తీసుకు నేను అడ్జస్ట్ అయిత నాకు ఏం అవసరం లేదు అంటే ఎం వద్దు నువ్వు ఇప్పుడు తీసుకో ఇప్పుడు తీసుకో అన్న నాకు వద్దు నాకు వద్దు అని నేన అన్న
అంటే స్నేహితుడు స్నేహితురాలు ప్రేమ కొద్దిగా కొనిచ్చినప్పుడు తీసుకోవచ్చు కదండి దానికి ఇస్త దాంట్లో కొన్ని ఇస్తే ఎవరైనా వద్దంటారా అండి నిను ఆసలు మా స్నేహితురాలు వచ్చిన కొనిచ్చిన తింటా ఏమి చేసినా పైసలు ఇచ్చిపోయినా తీసుకుంటా అన్ని చేసినా తీసుకుంటా గట్ల ఉండదు గంతే అండి తీసుకోవాలే
ఆ రోజే ఏమైంది తెలుసా తను అంటే తను కొన్ని సామాన్లు
అంటే అ అట్లా అట్లా తీసుకోపోతే ఏమైతుంది అంటే ఏ ఊకే వీళ్ళకి డబ్బులు పెట్టడు ఎందుకె వీళ్లు గిలాంటోళ్లతోటి స్నేహం చేసేందుకు అసలు వేస్ట్ అనుకోని వాళ్ళు సైలెంట్ గా ఉకుటారు
అయితే ఏమైంది చెప్పేది వింటారా పూర్తిగా
చెప్పండి
అయితే ఏమైందంటే ఆ రోజు కతం తను కొనుక్కునే సామాన్లు కూడా అన్ని తీసుకుంటాది కదా
ఆ
వదిలి పెట్టేసి బయటికి వచ్చింది ఇక ఇక టక్క టక్క నడుతుంది ఇగ హాస్టల్ కి వెళ్ళింది ఇగ చూడకుంట మాట్లాడకుంట
ఇగ ఆమె ఫీల్ అయిందిగావచ్చు అండి అయితే
అరే జస్ట్ నేను వద్దన్న అంతే వద్దులేవే ఇప్పుడు ఎందుకు పైసలు ఎందుకు ఖర్చు పెడతావు
అంటే అంత ప్రేమ కొద్ది కోని ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా
కొనిచ్చిందండి తనకు అంటే తను జాబ్ చేస్తుందిలేగాని ఎంతైనా పైస ఎవరు తను ఇంట్లోకి అన్ని ఇస్తది ఒక ఆరు వేలేమో తను ఉంచుకుంటది అందులో రెండు వేలు హాస్టల్ ఫీజు పోతాయితే ఇంకా తను రోజు బయట తింటద అన్నమాట తనకి చాలా ఖర్చు పెడుతుంది తను
అవున
అన్ని ఖర్చులు పెడది ఇక నాకు ఎందుకు లేవే నువ్వు ఏం పెట్టకుంటామై ఇప్పటికిప్పుడు మే అంటే నేంటే టీ తాగనలేగానీ ఇప్పుడు జ్యూ గిట్లా తాగుతం కదా తానే పెట్టుకుంటాది ఎక్కువ నేను ఎప్పుడో ఒకసారి నేను పెట్టుకుంటా
అంటే డబ్బులు ఉనోళ్లు పెట్టుకుంటారు కదండి దాంట్లో దీంట్లో సమానం ఏముందీ
గిఇ అన్ని ఇచ్చినా ఇంక గయ్యి ఎందుకు లేవే అని అంటే దానికి తను చాలా ఫీల్ అయింది ఇక
ఇగ ఫీల్ గారా అండి ఫీల్ అయితారు కదా మరి కనీసం మరి కొనుక్కునేటప్పుడు ఏం కాదు ఇప్పుడు కాకునే తర్వాత తీసుకుందాం తియ్ అన్న అది వేరే ఉండుగాద నాకు వద్దు నేను కొనుకుంటా పైసలు పెట్టి తర్వాత
పైసలు నా పైసలు పెట్ తనలేదు తర్వాత కొనుక్కుంటలే లేవే నేను ఇప్పుడు అడ్జస్ట్ అయితే నేను ఉన్న వాటితోటి నా గట్లే ఏమి ఉండదు ఏమద్ ఇప్పుడు అనుకుంటే నేను ఉన్న బాగున్నాయి తీసుకో బాగున్నాయి తీసుకో అని నా ఎంబడి పడింది
ఆమె గంత మంచిగా కొనిచ్చినాక తీసుకోవచ్చు కద అండి మీరైనా ఎందుకు కొనిస్తాంది అనుకొని కొంచెంమైనా అర్థం చేసుకొని తీసుకోవచ్చు కదా
చెప్పు కొనితాంది కానీ ఇప్పుడు నేను తీసుకున్న ఆమె ఎప్పటికి ఇంక కొనితనే ఉంటాది ఆమె మళ్ళ ఒకసారి కూడా తనకంటా బోనస్ ఏవో పడుతున్నాయంట అప్పుడేమో నీకేం కొని ఇయ్యాలి చెప్పు నీకేం కొని ఇయ్యాలి చెప్పు నన్ను ఇరిటేటివ్ గా గోరంగా చేసింది అన్న మాట
ఆహా
నిక్ పార్స్ కొనియానా ఏం కొనియను డ్రెస్ కొనియనా ఇట్లనే ఇగ అన్ని క్యూస్షన్లు అడుగుతుంది అరే నాకేం వద్దే నాకేం వద్దు నువ్ మాట్లాడుదు నువ్వు సాలు నాకేం వద్దు అని కూడా నేను
ఆమ్మో అంత మంచోళ్ళ అండి మీరు
మా ఫ్రెండ్ అంత మంచిదండి నేనంటే దానికి ఇష్టం పాపం
నాకు గలాంటి ఓళ్ళు దొరకారండి కొనిచ్చేటోల్లు దొరకలు పైసలే తినేటోల్లు ఉంటరు చాలా మంది
నీ పైసలు తినేటోళ్ళు ఉంటరా నేను మిస్ స్నేహితురాలకి చెప్తన్నానండి నీ పైసలు తినేటటోలు ఉంటారంటా తన పైసలు ఎందుకు తింటున్నారు అని చెప్త
చెప్పండి మా స్నేహితురాలు అట్లా ఫీల్ కాదండి
ఆహా ఫీల్ కాదా చూద్దాం
ఆ అయినా మా స్నేహితురాలు నెంబర్ మీకాడా ఉండదు కదండి ఎట్లయినా
ఉండది కనుక్కుంట కనుక్కుంటె దొరకందంటూ ఏది లేదు
అవునా అంతేనాండి
అంతే గదా
ఆ అవును అంతే
ఇప్పుడే మేము ఛయి తాగం తెలుసా
అయ్య మీరు చయలు కూడా తగుతర అండి మీరు
నాకు అలవాట్లేదు కాకపోతే ఇక్కడ ఇగ కొంచెం టైంపాస్కి ఏం తినలో అర్థం కాట్లేదు అందుకే అట్ల పోయి ఛాయ తెచ్చి ఇంగా మా అమ్మకు అలవాటు ఉంటది కానీ ఇక్కడ ఛాయ నచ్చదు కాకపోతే కోసేపు కొంచెం అత్కుంటదనేసి తెచ్చినా
ఆహ
ఏదో ఒకటేని కొద్దిగా మా ఇక్కడ వచ్చేది ఎంత వస్తుంది మా అంటే వన్ కప్ గితత్తా
ఆ
అనేసి ఇగ తాయినమ్ ఇప్పుడే
ఇగో ఇప్పుడే వర్షం పడేలగ ఉంది పైన బట్టలు ఆరేసినాం ఎట్ల అవుతుదొ ఏమో అని
మళ్ళా జాడిచ్చినట్టు అయితది లేండి
అయ్యో జాడిచ్చినట్టు అయితది గాని మనం మిండుకున్న అంత మంచిగా వాసన రావండి మళ్ళా మురుదు మురుదు వాసన వస్తాయి అంత
మంచిగా ఎండితే ఎం వాసన రావు అంటే ఒక్కసారి కొట్టుకోవాలి ముసిరు వచ్చినటయితే వాసన వస్త వస్తేగని ఒకసారి కొట్టిపోతే ఏం కాదు గట్టిగా కొట్టిపోతే
పిండక అంటే వన్ వీక్ ఒకసారి పుండుకుంటానండి నేను వారానికి ఒక్కసారి పుండుకుంటాన అన్ని ఒక్కసారి
వామ్మో నాకు ఏడిపే వత్తది తెలుసా గట్ల బట్టలు మూటకు మూటలు ఉంటే ఎప్పుటియి ఆప్పుడు నాకు అయిపోవాల ఆ పని
ఇప్పుడ ఎప్పుడు పిండుకుంటాగాని అప్పుడప్పుడు పిండుకునేందుకు సమయం లేదు కదండి
మరి అంత సమయం బట్టలకి పిండడానికి ఎంత సమయం పడుతదో
అంటే మేము పొద్దుగాల లేవాలె ఇట్ల కళాశాలకి పోవాలె కళాశాల నుంచి రావాలి
పో ఎంత అయ్యో మేము కూడా కాలేజ్కి పోయిన వాళ్ళ మేము మేము కూడా చదువుకున్న వాళ్ళమే మేము కూడా విండేసుకునేది
అయినా మీరు హస్టల్లో ఉండలేరు కదండి ఇప్పుడైది
ఇప్పుడు కాదు ఎప్పుడు ఉన్నప్పుడైనా మేము చేసుకుని వెళ్ళేది మళ్ళీ ఇంకా మీరూ అబ్బాయిలు మీకు అసలు రెడీ ఆవ్వడం ఏమిముంటది తానం పోసుకుంటే అయిపోతది మాలాగా జుట్లే ఏసుకోవడమా ఇంకేమనా పనా మీకు అంటే మీరు కూడా రెడీ ఐతారంటే చెప్పండి నేను సైలెట్గా ఉంట ఇక
అంట ఇక మీరు స్థానం పోసుకుని మీరే అంటాలి కద అండి అబ్బాయిలు రడీ అవ్వ అందు మీరే చెప్పిన నాక అయి కూడా చెప్పండి
మరి మరి మీకేమి ఉంటది ఇంకా స్నానం పోసుకుంటే అయిపోతది ఆ జుట్టుకి తత్తుంటది అది పోయేటప్పుడు ఐనా దారిలో కూడా దూకోవచ్చు మీరు దాని చిన్న ఆ దువ్వెన తెచ్చుకొని.
అంటే అందరు వేరే లెక పోతారు నేను వేరే లేక్క పోతనడి కాలేజ్ కి
అంటే నువ్వు ఎట్లా పోతవు ఆకాశాలంలో నాడుచుకుంట పోతావా
ఆవకాశంలా కాదండి అందర ఏమో స్నానం చేయకుంటేనే పోతారు కొందరు కొందరు స్నానం చేయకుంట వతరు నేను స్నానం చేసి రెడీ అయ్యి, నేను రోజు మళ్లా డ్రెస్ కొత్త కూడా కొత్త డ్రెస్ వేసుకొని పోతాను అట్లా దాని వల్ల..
కొత్త కొత్త డ్రెస్సులకి ఏం సంబంధం ఉంది.
ఇలా నాకు అట్లనే అనిపిస్తుందిండి అందుకే అట్లా చేసేసాం.
మీకు టైమ్ తీరద అంటరు అంటే ఆదివారం పిన్డుకుంటారు సరే సరే.